హలో ఆ అక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకు కొంటరాంటి
అంటే ల్యాండ్ ఎక్కడి ఎక్కడి దాకా తీసుకున్నారు మట్టి ఎంత వరకు తీసుకున్నారు అని వీడియోస్ తీసుకున్నారా
ఆ అంటే అదే ప్రూఫ్ లో ఉండాలి గదా
అది కూడా వాస్తవమే ఈరో ఇప్పడు అయినా ఈ కాలంలో మనుషులు ఎట్లున్నారో తెలుసా ఆ ఎవ్వరు డబ్బులు ఇస్తే లేకపోతే ఎవ్వరు తాగిపిస్తే వాళ్ళకి సప్ సపోర్ట్ చేసేటట్టున్నారు పెద్ద మనుషులు బాగా కానీ మన అన్నదమ్ముల దగ్గర ఐకమత్యం ఉండాలి తెలుసా పెద్ద మనుషులు ఇటు గుంజుతారు అటు గుంజుతారు అనవసరంగా మన మంచిత అంటే మన ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ చేసుకోవడమే తప్ప దీని వల్ల యూజ్ చేం లేదు అనవ
తర్వాత అర్థం మతు అందరు కలిసి ఏమి తమ్ముడు ఫోన్ చేస్తే నిన్నియాల మాట్లాడుతానవ్ ఏంది రా నువ్ ఓచ్చి అదిదని అంటుండు సిరెస్
అంటే పుణ్యానికి వచ్చింది కదా నీ డబ్బు మొత్తం వదిలేస్తారటనా
ఏమో ఇగ ఆయన అట్లా ఆలోచిస్తాండు అంటే చెప్పాలి కదా అన్న మంది చెప్ చెప్పే బదులు మీరు చెప్తే ఆ సరే తీ అనుకుంటాం గని ఎవరో చెప్తే మాకు తెలుస్తే మరి అందరు పొత్తుల ఉన్నప్పుడు పొత్తుల చెప్పాలి కదా ఎందుకు అట్లా చేస్తారని అంటే అర నేను అన్ని చేపిచ్చినప్పుడు నువ్వు ఉన్నావార ఇయ్యాల వచ్చి మాట్లాడతానావ్ అన్
ఏం చెప్పించిండట ఆయినే
వాట్ మో నీళ్ళ మోటర్ ఏపించిండు అంట ఇంగేదో అయితే నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు ఏపించూకోకపోతే ఎవరు ఏపించుకుంటారన్న నువ్ బాగు చేసుకోని ఆ చెలుకను పొలం చేసిండట
ఆహా
ఆ నువ్వు నీక్ నీకు నచ్చినట్టు నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు చేసుకోవాలి అది పొత్తుల ఎవ్వరం ఉన్నప్పుడు నువ్వు అందరికి చెప్పాలిగానీ నీకు న చినట్టు నువ్ ఏపించుకొని ఇయల నేన్ ఏపించినా అంటే మేం ఏం జేత్తం ఆ రోజు నువ్ చెప్తే మేం ఎంతో కొంత ఇయాక్పొందుమా
అది కూడా వాస్తవమే కదా మరి ఆ రోజు అడిగితే వాళ్ళు ఆయన అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడొద్ చ్చు
అదే అట్లా మాట్లాడీరు
అయినా ఇప్ ప్పటికైనా వచ్చి ఇప్పటికైనా పోయిందే ఏం ముందిరా ఆయన ఎప్పుడు ఏదైతే పెట్టుబడి పెట్టిండో దానికి వడ్డీతో సహా కల్ ఇచ్చేస్తాము ఆ మనిషిన్ని అయితే పడతాయి కదా సరే ఒక్కోడు బోరు వేసుకున్నా పొలం అంతా ఒక్కడే చేసుకుంటండూ కదా ఫోర్ ఎకర్స్ మరా ఫోర్ ఎర్
అది అది వాడుకుంటే దానికి పైసలు కడతాం గాని వాడుకోన్ది ఎందుకు కడతర్ చెప్పు
అది కూడా వాస్తవమే కదా మరి ఇన్నిక నిది ఎన్ని సంవత్సరాలకంచి ల్యాండ్ కు బయట బయట ఎంతో డిమాండ్ చేసిస్తారు లు ఆ రైతులు చానా డిమాండ్ చేసిస్తారు ఆ ల్యాండ్ కి అదే అట్లా పైన్ పైసలు కట్ ఇప్పుడు మరి ఆయన కూడా పైసలు కట్టిస్తారటనా
అ కౌలికే వాళ్ళ కౌలికి ఇస్తుందట మాదేం వాడతలేనట్టుగానే వేరే ఇగ మా చిన్న మామ వాళ్ళది ఇంకో మామ వాళ్ళ ఇంతకే వాడతంట మొత్తం ఇగ మూడేకరాలు
మరి మీరెందుకు వాడలేదు మీ మామయ్యకి అంత తెలి అసలు మీ మామ కరెక్ క్లియర్దేల్సా అయిందన్
ఇ వాళ ఇ ఎలా కూడా మాట్లాడతాను మీ తమ్ముడు పోతే ఫోన్ చేసి వాళ్ళు కొడతారు రాకని చెప్పప్పు బా అని ఫస్ట్ ఆయన ఫోన్ చేసి
ఫోన్ చేష్ ఆ
మళ్ళీ ఆయన ఇగ చెప్తినట్లేడని నాకు ఫోన్ చేసి బాగుండ అప్పేఎద్ అనంటే అని నాక్ చెప్తండు
అసలు ఆయన ఒంటి మీద ఒక్క దెబ్బ పడేది ఉంటే ఇక్కడ వేరే జరుగుతది మన దగ్గర
ఆది ఆయనకి తెల్వదు గని ఇది ఇలా పోకపోతే వాడు ఆ రోజులు రాట్లేడు వీళ్ళిట్లనే స్తారు వాళ్ళ అవ్వ ఏదో వస్తారు వాళ్ళని కొడతారు సప్పుడేక వదిలేస్తారు వాళ్ళు వదిలేసేస్తారు ఆ దెబ్బలకి భయపడి
అవును కదా అయినా ఇప్పుడు అధవతనంగా అన్నారు తెలుసా వీళ్ళు మీ అంటే మీ అత్తా మీ మామా ఏ పోనీలే ఇగ వాళ్ళు వంటికుడతాళ్ళు ఎంత చేసినా కొడతాళ్ళు అదిదని భయపడతారు గాని
మా అత్త ఏం అనట్లే పోదాం పా మనం వదిలేతాంటే అట్న్ అయితది మనంన్నఊళ్ళండి అది చేసుకోవాలి ఈ సంవత్సరం నుంచి అయినా మనం చేసుకుంటేనే అది ఉంటది లేకపోతే లేదు ఇప్పటికో వదిలేసినామని అంటే ఆయనే మనం ఆడ ఉండ
ఊ బతుకాలంట కానీ భూమి లేని వాకి భూమి విలువ తెలుస్తుది కాగాని మీ వాళ్ళకైతే భూమి పెట్టుకని మరీ వదిలేసుకోవడం అంటే చాలా ఇబ్బంది అసలు చెప్పడానికి కూడా బాగాలేదు తెలుసా చూడ చూసే వాళ్ళకి
అలాగా పిచ్చి పట్టింది ఏదో ఒకటి క్యర్ చేసుొని రిజిస్టర్ చే చేసుకుంటే ఇ ఒక పని అయిపోతుంది కదా పంచుకోవాలని అయితే నేను అసలు ఇంకా మీ తమ్ముడు లీవ్ ఇస్తలేరు మరి పోన ఫోన్ లేదు గేమ్ లేదు ఎలా పోతే వాళ్ళు ఎప్పటికిీ లెక ఎరుగా విడింతే ఫోన్లలా మాట్లాడుతేే సడే వదిలేతే ఇత్తడనే వాళ్ళు అలసి తీసుకుంటారు
హ
చిన్నవి కాదు ఇవి పో ఏం కాదు ఇవాళ ఒక్క రోజు లీవ్ తీసుకో ఏం కాదు అని చెప్తే ఇక పోయిండు
మంచి పని చేసిండు అయినా మీ పెద్దత్ వాళ్ళకి కొంచెం మన ఇష్ట ఫ తెలుసి ఇక్కడ తమ్ముని గురించి ఫస్ట్ ఆలోచిస్తారు తమ్ముడు మీద వంటే మీద చేయవయాలంటే కొంచెం థింక్ చేస్త
మొట డాడీ కూడా చెప్పిన అన్నదట అంటుంది బాగుంది మీ తమ్మ తోడు ఫోన్ లో
ఏమని మామయ్య కూడా చెప్పినా అంటుందా
అడే అరం
ఎవరన్నారు
మత్తం
మీ అత్తా అసలు ఎప్పుడన్నా ఫోన్ చేసి తమ్ముడున్న పరిస్థితి గీది అని మాట్లాడుతుందంటనా
ఏవు నాకు అది డౌట్ వచ్చ మీక ఇ తమ్ వళ్ళూరికి పోరంట
ఆ ఆ
న అందుకే ఫోన్ద కొద్దుగాదుగా ఫోన్ చేసింది మాట్లాడినా కానీ ఇక పోయిడి అని నేను చెప్పారు
కానీ ఒక మాట చెప్పకపోయావా డాడీ కూడా అంటే
అదే ఒకవేళ పంచుకునేది ఉండి ఇళ గట్టిగా ఏదన్నా ఉంటే అయిపోతు తుండే గాని ఇప్పుడుట్టొట్టుగా మాట్లాడటానికి పోయి ఎందుకు అనసలు చిన్నది పెద్దగా అయితు
అది కూడా వస్తులే కానీ ఇప్పుడు రేపు అసలు రేపు మ్యాటర్ తెలుస్తుంది కదా పరిస్థితింద
ఆ ఒకేలాది పీకులు ఉంటే పిలుస్తారు కదా ఇట్లా
ఇప్పుడు ఈ మీ పెద్ద బావే అమ్ముకుంటున్నాడా మట్టెంత
ఆ మా పెద్ద బావ అమ్కుంటంది
అయితే ఇప్పుడు సరే ఆ మీరంటే దెబ్బలు భోయపడి పోతున్నారు అనుకో మరి ఆ మిగతా వాళ్ళ ఇద్దరు పరిస్థితి ఏ అ వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు
వాళ్ళకు వాళ్ళ మీద కవులు పైసలు ఉన్నాయి కవులుకి ఇచ్చారుళు భూమికి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కూడా పోతనన్నారు మళ్ళా తీరాడిగిపోయిన తర్వాత ఆ అమ్మా అడ ఊర్లే అంటవాట మాకు ఇప్పుడు ఆడ పోవాలంటే మనసుకోవ అన్నా కావాలి మనసుపోవిరి మా ఇట్లడతం మొత్తాం మేము కూడా వొత్తాం మీతోటి కానీ మా అక్కడ పైసలు ఇప్పుడు అంటారట మూ్మెంట్ లో హైట్ మూమెంట్ లో ఉన్నప్పుడు మాట్లాడాలిగాని వాళ్ళ అయిపోనాక మాట్లాడేం బ
అదే కదా అసలు ఈ మనుషుల వాళ్ళు మరి అంటే మన మనకు వచ్చే హక్కును కూడా మ మనం పైసలిచ్చి కొనుక్కొని రావాలా
ఆ అలా మా మర్దిీ పోయిన్నాటిక్క నేంచిపోయి పోయినాక మళ్ళా మళ్ళ డాడ్కిే దెబ్బలాకినే అది అని చెప్పేసి హాస్ ఇప్పట్ల పోతానా అ అన్నా అన్నడట మరి వాళ్ళ మేము పిో వపాడే నిజ అంగానేయిందో తెలిద అన్న
ఏండి ఓే బానే ఉంది కదా ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళు ఒకక్కటే కావచ్చు మ బి అవి మీరు ఎట్లాగ ల్యాండ్ గురించి మధ్యలో వస్తలేరు కదా ఏంంటలేరు కదా అని అట్లా అది చేస్తున్నట్టున్నారు ఐ థింక్
లేదు ఆయనక ఆయన వాళ్ళంటే నచ్చదు అస్సలే
ఎవరికి మీ
మరదికి ఆ ఇక్కడ ఊక పదిసార్లు అంటుండు ఉన్నా మీరు అందరు ఒకటే నన్ను అక్కడికి వచ్చి నన్ను పిలిపించి నన్ను కొట్టరగాన్న అక్కడికి వచ్చిక అంటాడు క మీద ఒరే మేము మేము ఒకటేంద్ర వాళ్ాలగ మాకేంద్ర నేను కూడా దదే పనిమపోతా ే మే మేము ఎందుకు ఒకటి అవుతు అంటే మీరు అందరు ఒక దగ్గర ఒక ఊళ్ళ ఉంటారు కాబట్టి మమ్మల్ని లి ఇస్తర నని భయపడతాడు నేను ఇంకా
ఓని అట్లా అనుకుంటే నువ్వు కూడా పదిమంది తీసుకొచ్చుకో తమ్ముడు సోపతి కనకపోయిండు అంత అనుమానం నా మీద అనుమానం ఉందా తమ్ముడు నన్నే ఇట్లా చేస్తురా అని చెప్పకపోయిడా
ఆ చెప్పండి అందరినీ మళ కొకు సపరేట్ గాని ఇంకా మాకంటే ఎక్కువ లాస్
లాస్ వాళ్ళు ఆ అనవసరంగా ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎక్కువ లాస్ అయితది పొలాలు వాళ్ళ అయన చేతుల ఉన్నాయి కదా మాది ఉటిగా అ ఉరగండదట్ట అదిదునుడు లేదు ఏం చేసా ఆ మనది మనకైనా ఓ
వాళ్ళ వాళ్ళిద్దరి చేసుకుంటాడు అయినే ఇప్పుడు వాళ్ళ మీద ఆయన వాళ్ళదే ఉన్నట్టుగా ఆయనదే
ఆ అది కూడా కరెక్ట్ లే ఆ కాదు వాళ్ళు ఈ ఊర్లో ఉండరు కదా మీ ఊర్లో
ఆ ఊర్ళలు ఉండరు ఇప్పుడు మా అత్త వాళ్ళు ఉండే ఊర్ళ ఉంటరు
కనీసము మీ పెద్దమ్మ మీ పెద్దమామకే లేని బాధ ఈయనకిేంద అంత బాధ మీ పెద్ద బావకి
వాళ్ళ ఏం ఇసలేదు వాళ్ళు వాళ్ళని జీత మతాలు ఉంటాలి భూమి మీద మొత్తం కావాల పెద్ద కొడికే చూసుకునేది
ఏగో మనిషి మీద తిన అంటే సంపాదించాలి అని ఉండడం ఓకే మంచిదే మంచి పద్ధతే కానీ మనుషులను ముంచుకుంట చుూ సంపాదించుకోవడం పద్ధతి కాదు ఒకరిని అన్యాయం చేయొద్దు
అంతగాసంటోళ్ళు సోఫ తొందర ఇలా ఏమి తమ్ముడున్న మ లాస్ట్ క వచ్చినాక వాళ్ళు వాళ్ళు ఒకటి అయితే ఎట్లా వాళ్ళ భూములు ఉేను వాళ్ళు ఇద ఒకటి కాంపమై్ అయితే ఎట్లాండి ఎప్పుడు కాంప్రమైజ్ అయిన ఏం లేదు మనకు మనకు ఉండాలే పంచియాలే గంతే
అది కూడా వాస్తవ ా మీరా ఎవళది వాళ్ళు చూసుకోవడం బెటరు
హ్మ్ మీ తమ్ముడు ఉన్నాడా పోయిండా
ఉన్నాడు ఉన్నాడు ఒక ఇంకొక త్రీ డేస్ ఇంకొక టూ త్రీ డేస్ ఉండిపోతాని అంటున్నాడు తెచుకున్నాడు తెచుకున్నాడు మనం ఎనీ టైమ్ అంటే అంతకు ముందుకు వచ్చినప్పుడు కూడా రెండు మూడు సార్లు తట్టినాం కదా అది మనసులో పెట్టుొని ఇప్పుడు తీసు
వచ్చేది ఉండేది ఉంటే మంచి ఒకరు కొ రెడ్ జతలి తెచ్చుకుంట నిమ్మ
పంగంపిట్ కదా ఎప్పుడు చూసినా ఆగం ఆగం ఆగం సరే వీళ్ళు వచ్చి వెంటనే పోయే వాళ్ళ అలా అంటే అది కూడా కాదు
అదే కదా వచ్చింది బా వస్తే ఇటే ఉంటారు ఆ ఉండటంలో ముందు జాగ్రత్తకు ఒక జాత ఎట్లుంటదో అని ఒకటి జరుగతుంది తెచ్చుకుంటే అయిపోతుంది
అదే కదా అనవసరంగా ఇబ్బంది పెడతారు మనుషులని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా
మళ్ళీ ఒక్కడుగు వాళ్ళు వచ్చిచ్చట ఒకటే ఫోన్ లో మీద ఫోన్ లో కొట్టుకుంటారు మళ్ళీ అటు నుంచి నుంచి జాటు
అది కూడా కరెక్ట్ అల్